ఆ హలో
వావ్ లంచ్ టైమ్ అయింది తిన్నవా
ఇంకా లేదు తిన్లేదు
లేదా
ఆ నువు తిన్నావా
ఇంకా లేదు తినాలి
అయినా మంచి ఫుడే కదా టొమాటో బాత్ తినపో
లేదు టమాటా బాత్ మార్నింగ్ కి ఇప్పుడు చిగురుపప్పు
చిగురు అంటే చింత చిగుర
చిగురు చింత చింత చిగురు ఏం ఫుడ్ గో
తెలిదు ఏం పెట్టింటారో అయినా ఈరోజు అసలు ఆకలి కాదులే
అవున్లే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు కదా
య ఇంత ఎగ్ జైట్మెంట్ ఏమైతుందో లేదు రేపు వెస్ట్రను కానీ వాళ్ళు ఎవరు వేసుకోరు రాము ఆ టైప్ లో ఉన్నారు వాళ్ళు టెస్ట్కే రానని ఉన్నారు ఉంది అందరు ఏసుకుంటే వేసుకుందాం అనుకున్నా లేదంటే మొన్న ఉగాది రోజు వేసుకున్నా కదా డ్రెసు
అరే అంతీష్టంగా తీసుకెళ్ళినావు కదా
ఉ కానీ ఏమో నాకు వాళ్ళు ఎవరు ఏసుకోను అంటారు నేను వేసుకున్నాం అనుకున్నా బట్ నాకు ఎందుకు ఇప్పుడు అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు చూస్తా అది ఎసుకుంట జీన్స్ ఏసుకుంటె ఏసుకుంటే తను బాడికాన్ ఎస్తంది చూస్తా నచ్చితే అప్పటికప్పుడు వేసేసుకుంటా లేదంటే ఉగాది రోజు ఏసుకున్నాగా అది ఏసుకుంటా అయిన ఆ రోజు స్టోరీ పెట్టకపోయుంటే బాగుండు అనిపిస్తాంది
అందరు వేస్ ఉంటారా
యా కానీ ఏం కాదు. నైటె గాదా
మనకు కొత్తద అన్న ఫీలింగ్ రాదంతే ఎవరు చూడకపోతే
ఎవరు చూడరు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇంక అదే వేసేసుకున్నాం. అను కుంటాన్నా ఉగాది రోజు ఏసుకున్నద అది ఉ ఇంకా జీన్స్ సేట్టు కాపోతే అదే ఏసుకుంటా ఎట్ల ఉతకలే అది ఇంకా వేసుకొని చూడల్ల ఏమైతుందొ ఇవి వేసుకునేకు ఇంకో రెండు ఇయచ్చు ఎన్న నీదా రెండు రెండు ఇంకే మీ హలో
ఆ హలో
హ్ నువ్వు కూడా రా వచ్చుంటే బాగుండు. మా ఫెస్ట్ కి
ఆ నాకు ఇన్విటేషన్ రాలే గాదా అందుకే రాలేదు.
ఇన్విటేషన్ ఏముంది. వచ్చేసుంటే ఎవరిదో ఒకరిది ఐడి కార్డ్ ఏసుకొని ఏళ్ళిపోవచ్చు. ఏం కాదు.
అవునా నెక్స్ట్ నెక్స్ట్ టైం వస్తలె.
అయినా ఐడి కార్డ్ చెకింగ్స్ కూడా చేస్తారు. బట్ తెలియకుండా వెళ్పోవచ్చు.
కానీ కొన్ని కాలేజెస్ లో అట్లా ఫ్రెండ్స్ కొని కూడా పిలుచుకుంటారు. కదా
మాకు పేరెంట్స్ అలా ఉంది. బట్ ఫ్రెండ్స్ అలో లేరు. అంటే అబ్బాయిలు చాలాసార్లు వచ్చి తాగడం అట్లా చేశారు. ఆన్నమాట
అంబ
వేరే కాలేజెస్ వాళ్ళు సో అలో చెయ్యరు. మా కాలేజ్ వాళ్ళని కూడా చెక్ చేస్తారు. తాగినారా లేదా అందరు తాగొస్తారు. అబ్బాయిలు మోస్ట్లీ
అవును లే
అందుకే వాళ్ళ భయం వాళ్ళు అంటే ఎట్లా అంటే అట్లా ఆడుతారు. వాళ్ళు కొంచెం కూడా లిమిట్స్ లేకుండా ఉం భయం ఉంటది. కదా పేరెంట్స్కి అయితే ఏమం లేదు వాళ్ళు అలో చేస్తారు. ఫ్రీ మళ్ళీ సిస్టర్స్ బ్రదర్స్ కి కూడా అలో లే
అవునా
ఓన్లీ పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ అంతే మళ్ళీ ఇప్పుడు సిస్టర్స్ అన్నా చే తమ్ముడు అని చెప్పి వేరే వాళ్ళని కూడా పిలుచుకని రావచ్చు. కదా పేరెంట్స్ నయితే ఆ ఏజ్ కనిపెట్టవచ్చు.
అసలు ఎండలు చాలా ఉన్నాయి. కదా
ఉమ్ చాలా అయినా ఇక్కడకంటే మేము ఉన్న ప్లేస్ కంటే మన ఊర్లో చాలా ఎక్కువ ఉంది. ఎండ
లేదు ఇక్కడ మేల్
ఉహ్ లేదు అస్సలు మా వల్లగావ ట్లేదు ఇక్కడ ఇక్కడ బాగుంటది. తెలుసా ఇం ఊరికి వచ్చా కదా. అస్సలమ్మా, ఎండలికి తట్
అక్కడంటే, మీరు ఏసీలో ఉంటారు కాబట్టి అంత తెలీదు.
ట్లో ఉన్నాం కదా, రూమ్స్ లో కూడ అంత అనిపిదు. ఫాన్స్ ఏసుకున్నా కూడ ఉడుకే.
ఎక్కడా లేదు, మీరు రూమ్లో ఉండేది అక్కడ ఎందుకంటే, ఇక్కడ ఉంటె మీరు సెకండో, థర్డ్ ఫ్లోర్లోనో అట్ల ఉంటరు కాబట్టి. ఎండ మీకు డైరెక్ట్ గా తగల్దు. కానీ ఇది చాలా బెస్ట్ ఈవినింగ్ అయితే కొంచెం మం చిగి చల్లగాలోస్తుంది. దేల్సా అక్కడ నార్మల్ గా మన లాంటోళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి చాలా ఇండ్ల రా అనిపిస్తావుంటుంది.
ఏమో ఎందుకు రెడ్ రెడ్ అయింది ఫేస్. మా ఫ్రెండ్ ఫేస్ ఎందుకో రెడ్ రెడ్ అయింది.
మొన్న మా ప్లేస్ లో కూడ, ఇవి హేల్ స్టాం పడింది తెలుసా?
ఏం పడింది? హేల్ స్ట్రామా? ఇక్కడ పడింది, ఊర్లో పడిందా?
అవును.
మ్మ్ హు, మాకు తెలీదే?
చాలా మంది చూడలేదు, కనీ ఎవరో ఒక రీల్ చేశారనమాట. దాంట్లో చూసాను నేను కూడా.
పెనుగుండా అనే ఊర్లో పడిందన్ ట
అవునా?
అంటే ఒక అబ్బాయి, స్నాప్ ఏసి వుంటే చూసా.
ఆహ్ వాళ్ళసలు చాలా మంది ఏదోదో అన్నరు నాచరల్ కాదు అని, కనీ నచురలే అంట అది.
ఆర్టిఫిషియల్గా ఎట్లా పడతయి?
అంటే ఎవరో ఏదో ఎక్స్పీరియన్స్ ఏంది, అ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ గా, సన్ హీట్ తగ్గించడానికి ఆ అన్నరు.
ఏం తగ్గించడానికి?
సన్, సన్ నీ కొంచెం తక్కువ బ్రైట్
ఓకే ఓకే. ఆ అవన్నీ ఆడైతయ్.
ఆ అది కొంచెం అంటే వీళ్ళు లైసెన్స్ కోసం గవర్నమెంట్ ని అడిగినారు, కానీ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. వీళ్లేమో ఇల్లీగల్గా స్టార్ట్ చేసినట్టున్నారు అని, మొత్తం వైరల్ చేస్తున్నారు. ఇన్స్టా మొత్తం సోషల్ మీడియాలో అంతా.
ఉమ్ హు
కానీ లాస్ట్కి అది లేదు, న్యాచురలే మన ఎప్పుడు సమ్మర్లో సమ్మర్ స్టార్టింగ్లో అట్లా అవుతది అని తీరీస్ చెప్తున్నారు.
ఉమ్ ఏదో, ఏమి నమ్మలో ఏమి నమ్మకూడదో.
కంటెంట్ కోసం అందరూ ఫేక్, ఫేక్, ఫేక్ చేసేది ఈజీ అయిపోయింది.
ఇంక ఇంకేముందు నైట్ కి ఏం వంట చేస్తున్నారు
నైట్ కి ఏమన్న చేయ్యాలి
నువ్వు గోబీ చేయడం ఎప్పుడైనా ట్రై చేసావా
హా గోబీ నేను ఎక్స్పర్ట్ నేను దాంట్లో యాక్చువల్గా
మరి నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా మ్యాగీ ఎందుకు చేస్తావు
నువ్వు ఒక్కసారే వచ్చావు అప్పుడు కూడా నేను ఖాళీగా లేను కదా అందుక మేము చేయలేదు వంట నేను మ్యాగీ చేస్తే కూడా కొంచెం బ పర్లేదు బానే వస్తది
ఈసారి మళ్ళా గోబీ చేసి పెట్టు
గోబి అసలు ఆది అంత ఆన్ హెల్తీ జంక్ ఫుడ్
ఆ అది, బేసిగ్గా రాదు అని చెప్పు.
ఆ లాంగ్ ప్ర్రాసెస్.
ఫ్రెండ్ కోసం అంత మాత్రం కూడ చ్ చేయలేద?
సరేలే చేస్తవా? సరే రా మరి. అదే మెయిన్ కోస్ చేయలేను కదా ఈవినింగ్ టైమ్ లో వస్తే గోబీ చేస్తా లంచ్ టైమ్ లో వస్తే ఆ ఏమైనా లంచ్ చేస్తా
లంచ్ లోకి స్టార్టర్ లాగా పెట్టు
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటా అంటే రెండు చేస్తా
ట్రై చేద్దాం
ఈసారీ నేను మేబి కాలేజ్ కి వెళ్ళిపోవచ్చామో హాస్టల్ కి సరే